హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది కొంచెం గట్టిగా మాట్లాడుంరి
లైవ్ అంటారు
అన్నం తిన్నారా హలో
హలో
అన్నం తిన్నారా అండి
తిన్నాం తిన్నాం
ఏం కూర ఈరోజు
మీరు తిన్నారా ఏం కూర ఈ రోజు మీది
ఏం కూర చేసుకున్నారు ఆ
హలో
ఆ వినిపించట్లేదు
ఏం కర్రి
నాది ఈరోజు సుక్కకూర పప్పు
చుక్కుకూరపప్పు చుక్కురపప్పు ఎట్లా చేస్ స్థారు
చుక్క కూరను కడగాలి ఫస్ట్
ఆ
కడిగి అది ఒక గిన్నెర వేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కొంచెం పెసరపప్పులు నానబెట్టుకొని అది నానిన తర్వాత ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి
ఆ
పచ్చి మిరపకాయలునే వేసుకోవచ్చు లేదా కారం వేసుకోవచ్చు మనకి ఏది ఇష్టం అయితే అది నేను మాత్రం ఎండు మిరప పొడి వేస్తా కు పచ్చిమిరపకాయలు వేసుకోలేదు
ఆ
చ అది ఫస్ట్ పోపు చేేసిన తర్వాత పెసరపప్పు వే వేసి మంచిగా గోలిన తర్వాతనే చుక్క కూర వేసాను ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కాల్యం ఆకు అన్ని వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత చుక్కకూర వేసిన తర్వాత ఎంత ఒక ఐదే నిమిషాలకు కూర రెడీ చాలా బాగుంది కూర
మరి ఈ రోజు ఆలు గడ్డ కర్రీ
ఈరోజా
ఆ ఆలు గడ్డ ఉన్ను ఎగ్స్ ఎగ్స్ బాయిల్ చేేసుకున్నాము
ఓ
వచ్చి బాయిల్ చేసుకొని ఆలుగడ్డ కూర చేసుకున్నాను ఆలుగడ్డ కూరా ఎట్లా చేసినాము అంటే ఫస్టూ ఆలుగడ్డ కడిగి వేసుకున్నాము
ఫస్ట్ ఉడకబెట్టిన ఆలుగడ్డలను వాటినే కట్ చేసి ఫ్రై చేసారా
కెను కడిగీ ఫ్రై చేసినం ఉడకపెడితే అవసరం లేదు మనం నార్త్ కాదు కదా నార్త్ ల్లే అట్లా చేసుకుంటరు మనం ఇలాసి మనకి ఇక్కడ డైరెక్ట్ ఉడికపోతాయి తొందరనే కడి వేసుకొని పోపు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ వేసి, ఆలుగడ్డలు వేసి, కొంచెం ఉడికినంక, టమాటలు వేసి, కొంచెం ఉడికినంకా దించుకోవడం. దాని తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకున్నామే
ఉ వాటి బాయిల్ దగ్గర వేసుకున్నారా అది కూరబడ్డారా
బాయిల్ ఎగ్గే కూర వండితే మళ్ళీ దానికి సపరేట్
మండే రోజు ఎగ్ తింటారా అండి
ఆ మండే రోజు ఎగ్ తింటాం మమ్మీ ఒక్క తిన్నేది కానీ మేము తింటాం
ఏమైన్
ఇంకా మీకు పప్పు వంకాయ అంటే ఇష్టము పప్పు అంటే ఇష్టము
ఆ పప్పులో పెసరు పప్పు అంటే ఇష్టమా కంది పప్పా
కంది పప్పు అంటేనే ఇష్టము
కంది పప్
కంది పప్పు అయితే తొందరన
కందిపపపు సారు చాలా బాగుంటుంది
అవును ఇంకా మీకు ఏ కూరలో ఉండది
నాకు అన్ని రకాల కూరలు వండొద్దు నాన్ వెెజ్ మాత్రం కొంచెం వండరాదు నాకు
నాన్ వెెజ్ నాకు వండచ్చు
ఆ
నాన్ వెజ్ నాకు వండచ్చు
చికెన్ ఎట్లా వండుతారో చెప్పుండ్రి నాకు వండరాదు
ఫస్ట్ చికెన్ తీసుకచ్చుకోవాలి
ఉ
ఒక హాఫ్ కేేజ్ చికెన్ తీసుకుంటే మనం అందులో అదండు రెండు పావుల నూనె పోయాలి.
ఆ
నంకా మనం ఆనియన్స్ వేసుకోవాలి. కానీ ఏం సరిపోతుంది? ఎక్కువ ఆనియన్ ఏస్తే స్వీట్ అయితది. అనియన్ ఒక్కటి ఏసుకోవాలి, రెండు పచ్చిమిర్పకాయలు వేసుకోవాలె. బాగా ఫ్రై అయిన తర్వాత
అల్లం పేస్ట్ ఎస్కోవాలె, దాని తర్వాత పసుపు ఏస్కోవాలి.
ఉమ్
దాని తర్వాత మనం చికెను, ఆ తెచ్చుకున్నాం కదా డైరెక్ట్ ఏస్కోవాలి.
అంటే మీరు?
మనకు అట్లా ఇష్టం లేకపోతే, ఆ ముందు మ్యారినేట్ కారం, ఉప్పు, పసుపు అవన్నీ ఏసుకొని మ్యారినేట్ చేసి చే ఏసుకోవచ్చు. కొంచెం ఫాస్ట్ గా కావాలంటే ఇట్లా ఏసుకుంటే అయిపోతది.
అంటే
అందులో వేసి కలుప్
ఆ ఫస్టే అది ఏ చికెన్ అన్నిట్లా కల్పుకోరా?
ముందు కల్పుకోవచ్చు ఇట్ల కూడా చేస్
ఎట్ల డైరెక్ట్ గ ఏసుకోవచ్చా?
ఆ డైరెక్ట్ ఏసుకోవచ్చు, అందులో ఏసేసి కలిపిన్తర్వాత కొంచెం ఫ్రై అయినంక కారమేస్కోవాలి, ఉప్పెస్కోవాలి. మసాలా ఎసుకోవాలి, పెరుగెస్కోకోవాలి.
గరం మసాలే
ఎస్, అవును గరం మసాల ఏసుకోవాలె, పచ్చి మసాలా గుడ ఏసుకోవాలి. ఏసుకున్నంకా పెరుగేసుకొని ఫ్రై జేయాలె. ఫ్రై చేసినాంక అంతా అయిపోయిన్తర్వాత, కొంచెం సూప్ లాగా వస్తది, మనకు సూప్ బాగ కావాలంటే కొన్ని వాటర్ ఏసుకోవాలి, లేదా అందులో ఫ్యాటే సూపు లాగ వస్తది. వచ్చినంక ఆ మీద కొంచెం కోతిమీర చల్లి ఆ ఒక పది నిమిషాల తర్వాత దించేసుకుంటే కర్రి అయిపోతది.
ఇంకే కూరలు చేయచ్చు?
ఇంక నాకు ఎగ్గు కూర, ఎగ్గు ఫ్రై చేయొచ్చు అంతే. మీకేం చేయొచ్చు?
నాకు పాలకూర, తోటకూర, వంకాయ అన్ని చేయొచ్చు.
వంకాయ ఎట్ల జేస్తర్?
వంకాయను ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఒక వాటర్లో ఉప్పేసి, కట్ చేసుకుంటూ అందులో వేయాలి. వే అట్ల చేయకుంటే అంత బ్లాక్ అయితయి అది మక్కలు.
ఉమ్
అట్ల వేస్కు తోని పెట్టుకోని అయిల్ వోసుకొని ఉప్పు ఆవాలు జీలకర అవి పోపులు ఎసుకొని ఒక ఉలిగడ్డ పచ్చిమిరకాయలు వండుకుంటుంటే మంచి టేస్ట్ ర్చుంటది పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం పేస్ట్ అయితే తప్పకుండా వాడుతా నేను ప్రతి కూరలా అల్లం పేస్ట్ వెయ్య లేంది కూరలు అసలు చేయనే చేయ
ఉ
అల్లం పేస్ట్ ఎసిన్ తర్వాత ఈ వంకాయ ముక్కలు యేసి కొంచెం ఉప్పు ఎసి చేస్తే చాలా బాగుంటది కూర బాగా మంచిగా పచ్చిమిరపకాయల తోటి గ్రీన్ కలర్ ఉంటంది
ఉ
ఈ పచ్చిమిరుపకాయలు తిన నోళ్ళకు ఎండు మిర్చి వేసుకుంటే కూడా బానే ఉంటది కని సూపుకు కలర్ రావాలంటే మాత్రం గ్రీన్ కలర్ ఉండాలంటే పచ్చిమిరుపకాయలుతోటి చేస్తే గ్రీన్ కలర్ వస్తది ఎవరికైనా వంకాయ అంటే చాలిస్టాం
ఓకే అండి థ్యాంక్ యూ